వచ్ మావయ్య పడుకుండా
ఏమో ఎవరో ఫోన్ జేసిండు ఎవరో పోన్ జెస్తే ఇగ నువ్వు తిని పడుకో అని బైటికీ పోయిండు ఇప్పుడే హ్మ్ అందుకనే ఏ డిస్టర్బెన్స్ లేకుండా
అదే మామయ్య డిస్టర్బెన్స్ ఏం లేదు ఏంది మీరవట్లేదేంది ఇంకా జూతన నేను
ఆ ఖాళీగానే ఉన్నా ఒక్కదాన్నే ఉంది ఇగ వాడ్ హాస్టల్కి బాయ వీడి ఆయిల్కట్టే కావచ్చు ఇగ నేన్నోక్కదానే ఇగ
ఏమ్ మరి అక్కడ పొట్టుదని రావంటే ఇడ్ దాకా వచ్చింది పోయింది రావైందంట అటే పోయింది
అవునా నేను చెప్పినమాట అవన్ని అడిగి చూడు బన్నీ గాన్ని
ఆ అడగుతా దొరుకట్లే ఏం కంటరి రేప్ బోతాడ వెల్లుండ్
ఏమో మరి ఇగ రేప్ ఉంటాడు రేం రేపేమి రావట్లే
రేపేన అడుగుతన్నరు
మ్మ్ ఎప్పుడు చాన్స్ దొరికిన కామన్ గా చాన్స్ దొరికితే ఆడుగు
ఆ అడుగుతా ఈ లైఫ్ మ్యాటర్ మెయిన్
ఆ కాదా మరి నాకంతా నిన్న ఏదో వెరైటీగా మాట్లాడినట్టు అనిపించింది అందుకనే ఏంది వీడు ఇట్లయి ఇటు తయారైతండా
ఏదన్న చెప్తే అదే ఆ ఏదనేది
అమ్మదిన్నదా
అమ్మదిన్న ఈ రోజు
సోమవారం కదా ఏదో టిఫిన్ అన్న ఏదనా చేసుకుంటద కదా మనం ఏదో ఒకటి ఆ మాయ తిన్నాడా ఏం చేస్తున్నాడు మావయ్య
పోవ వేస్తే పడుకోనాడు పక్కనేసుకుని
తాగుతుందా మంచిగా చిక్కగా
చిక్క్క కగా అంటే జర నయమేలే మా డాడీ కూడా పైజలు
వావ్ సూపర్ తాగు తల్లేడా మీ అయ్యా ఇక
ఎక్కడ తాగుతాడు నన్ను అడిగితే నా దగ్గర లేవని చెప్పిన పోద్దునా పెట్రోల్ నేనే పో పిచ్చి
మ్మ్ అమృతం దాగడాను పోతాండే ఎవన్నా
చెప్పన్న పోలుసు పోలీసలు వచ్చిల్లు వీల్లు ఓక్క మటా పోలీసలో ఫోన్ చేయ వారు ఎవరు ఎ వై అప్
ఏ అమ్మ నేను ఎప్పటి నుదో చెప్తానమ్మా అమ్మ నా వందకు డయాలు చేసియి ఒకసారి చెప్పేవె అనంటే ఆ వీళ్ళు పోందే వాళ్ళు పోతార్ రా అనంటే ఓఫర్ ఆ పద్ధతులే పాడులేదా చెబతే వీలది ఏం పోతు వస్తాంది వంద ఏమో వీళ్ళు ఫోన్ చేసిరని వాళ్ళు ఏమన్నా చెప్తారా
అంతే చెప్పు
వా వెళ్లే భయపడుతు తర్వాళ్ళకంటే ఎక్కువ ఇట్లా బాగా తాగొచ్చే సంవత్సరాలు ఆగం అయిత అంటే ఏం లా ఏం లేదు
ఆ పైసలు కాడా ఇక్కడ అక్కడ బానే ఇబ్బంది అయింది
మరి కాదా ఎట్లు తరు కాన ఒక ఒకసారి పరుపోయిన తర్వాత ఎవడేనా ఇయ్యి మంటే ఇట్లా ఏం చెయిచి ఇతాడు
మ్మ్
ఏవునా మారువేం వచ్చినట్ అదే అరవై ఏళ వచ్చినే డెబ్బైేళ వచ్చిన ముసురుడుమ్మడు కూడా ఇష్టం ఉన్నాడు ఇకప్పుడుషాలల్లోనే కూర్చుంటుంటే ఏ ఎవడున్నా నమ్ముతాడు
ఎప్పుడు గమ్ ఎప్పుడు గట్టిగా మాట్లాడినా గమ్ములు ఉండడు
హ్మ్
ఏం చెప్పదు
ఓ తిండి లేదు ఓ తీకాన్ లేదు ఇది వరకు ఆ ఎట్లు ఉండేది ఎట్లా మనిషి తయారై అనేది ఏమన్నా ఆలోచన ఉంద ఏమన్నా
నేను మాత్రం ఇయ్యాల అన్నా నిన్ను కూడా అన్నా నాకు మాత్రం అది రాసియకపోదు ఆ చేయకపోవాలా చూడు అని చెప్పిన నువ్వుసుకునేది నువ్వు చేసుకోవలాంట నీ బాల్ నీ కంటాను ఈ ఏం చేస్తాడో ఏమో
ఏ ఆ పాస్బుక్లు ఎప్పుడొతాయి నీది నీకు ఎప్పుడు రీసెజన్ చెస్తా
ఓ ల ద అది రెండు వేలు పెట్టడానికి పదివేలు కట్టాలంట
హ్మ్
అయి కూడా అయి కూడా అయనే కడతా అన్నాడు మళ్ళా అ అన్ని కాదు నువ్వు కొన్ని నేను కొన్ని కడతాను కడతాన్న తర్వాత మరి వుకొ ఆ అది రె రెండువేలు పెటి ఇంకో లోన్ తీసుకోవడానికి మొత్తం తీసుకోవాలంటే లక్ష చీల్లరే ఉండదండి ఇంకా బ్యాంకులా ఆ బుక్ రావాలంటే ఇప్పుడు లక్ష రూపాయల దాకా కట్టాలా.
అయ్యో హా
ఇంకా మొన్న చేసినయి నేను ఫోన్ చేయట్లేదు ఇగా.
ఏమద్దులే అమ్మా. ఎప్పుడన్నా గట్నే సూప తెగి పడ్డట్టు ఎప్పుడు అంతే కాని. మళ్ళా ఎందుకు నీకు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆనుంచి ఎల్ళొచ్చి టూ మంత్స్ అయితాంది. అదొక్కడు మెయిన్గా గుర్తు పెట్టు కొను అర్థం అయితాందా.
అదే
ఊ రే రేపు ఎం కూర మరి రేపు ఎంకూర అంటార్రు. హు నాకు రే రే ఏమండను నేను ఇద్దరికి ఆహ్ గూడి టమాటాలే ఉన్నయి ఏం లేవు అడేడు అదే అటిటు అటీటుపోతే ఆ ముల్లకాయలు తెంపి వండేది లేదుగాని, ఆ ముల్లకాయలు కూడా చెట్టుకు అయిపోయినయి.
మునుగాకింత ఏయ్ మునుగాకు ఉన్ను ఇన్ని పల్లీలు ఏసీ పచ్చడన్న చేయరాదే.
ఈయవ్వ ఆ పల్లీలు లేవే పల్లీ లేవు పల్లీలు కొనాలె. నువ్వులు కొందాం అనుకున్నా నువ్వులు కొనలేదు.
మునగాకు లేకపోతే ఇంత ఇంత కరేపాకు అన్నా ఏయ్.
హుహ్ ఏది
ఎంత హెల్దీ తెల్సా అది కలుపుకొని తాగుతాన్నవు. తాగుతన్నవా?
ఏడతాగుతన్నే ఇంగా పొద్దుగాల ఆగం ఆగం మే ఇగో ఐదు గంటలకు లేద్దామని లేత్తా ఐదు గంటలు లేద్దామని లేశి కతం ఇగ ఇగా నిద్రా అత్తా ఉంటది. మళ్ళా పడుకుంటా, మళ్ళా ఆరు గంట ఆరు గంటలకు లేత్తా. ఆరు గంటలకు లేశి ఇగ పాల్పిండి వాకులుడుతంటేనే ఒకళ్ళు ఒకళ్ళు అత్తనే ఉంటరు పాలకి. బర్రెకు కుడిది పోసుకునేసరికి ఆరున్నరకి బర్రేలు పోతా నే ఉంటయి.
నీ బా నీకు అవి బర్లు పోవుడు అది అంత కథా. నాకు ఏడింటి వరకు బస్లో కూసోవాలే అంతే ఇగా
ఆ
ఏడు గంట్ల బస్సు పోయిందంటే మళ్ళీ ఎనిమిది నలభై అయితది. ఎనిమిది నలభై దాకా మళ్ ళ్ళ ఎవరు వేయిట్ చేత్తరు.
ఎనిమిదిన్నరా దాకా ఎవడు వెయిట్ చేత్తడు. హ్ ఆ వెయిట్ చేసేది ఎందుకని చెప్పి ఆరున్నరకే లే లే తాళ్ళే గంటసేపు దోవులాడుతడు.
కొంచెం డబ్బుల ప్రాబ్లం లేకపోతే ఘాట్ రోడ్ పోయి బా ఆటో ఎక్కినా కానీ ఇరవై రూపాయలు పాడ దెంగితే పోవచ్చు.
అదే ఇగ ఆమెకు ఆటోలు అస్సల్ రావే.
ఎందుకే
రెండు ఆహా అనుకున్నా కాని మొన్న డ అడి అటుపోయిండా మేడారం పేయినన్ని రోజలు అంతే అయింది, మస్త్ ఇబ్బంది అయింది. ఎడిటి బస్స్ దాకా అటేటుతోళచ్చుకాని
ఊ
అదే పెట్రోల్ చిచాకి పోపిత్తే, చిచా రోజు దింపుతడు. ఊ ఎవుకో పూలె అయింది ధాబునా లేసి మొఖం కడుక్కొని రెడీ అయి ఉంటాను ఫార్నల్ యుస్ యాభై సడేది ఇ నలభై ఐదుకి పోయింది
అదే ఒక ఐదు నిమిషాలు కరెక్ట్ టైం ఏదు తెలుసుకోవాలి కరెక్ట్ టైం తెలుసుకో కొంటె అదం
పది నిమిషాలు లేట్ స్టార్ట్ అవుతుది అంట
అట్లా నావు ఫస్ట్ బాస్ కాబట్టి మంచి
ఫస్ట్ ఆరంటికి ఆరింటికి ఒకటి ఆరు ఇరవై ఒకటి ఆరు నలభై ఒకటి ఏడింటికి ఒకటి ఏడు ఇరవైకి మొ మన డీపోవల్ బస్ బస్సులు తొరురు డిపో బస్లు ఇ ఏనల్వే అంటే అ ఇక్కడ ఆరింటికి స్టార్ట్ అయితే ఇక్కడ నలభై దిగుతుది కదా ఈ నెల నుండి మైబాద్ డిపో బస్సు
అంతేనా
ఆ వీళ్ళందరయ్య సీట్ల మంచిగా ఏపీ వయిుతారు అద్ద పడుకు రొ మ పొద్దున్న మాది మాక అదే సీటు పోయిటప్పుడు వచ్చిటాప్పుడు ఆ యనక రెండో సీటే
అంతే నేను ఫస్ట్ సెకండ్ సీట్ అంతకు మించి నాకు అసలు వెనకకు పోవాలంటే నా వల్లనే కాదు అసలు
అసలుగూకూరు
అది నాకు కూర్చోబుది కాదు ఫస్ట్ ఆ అట్లా అట్లనన్నా కూర్చుంటా కానీ నేను కూడా అంతే ఫస్ట్ సెకండ్ సీట్ తప్పిందంటే నాకు అసలు నాకు ఏదో పోగొట్టుకున్నట్అయితది
అదుదు చిన్న పండుగ అల్లి వళ్ళ దితరువళ్ళ కడ కూసా పోవాఅంటది అది చింత పడిదికుడా ఏనే చింత పడి వర్ద నా
అయ్యా
కి
ఆ
ఇ లేద కిలదన్నళు కి ఆ ఆ నువ్వు చుట్లంది కక్క ఇంత పైకి ఎస్తవు పిల్లలకి కొమ్ముల్లాగావాలంటే నాకు జుట్ లేయడం రాదు వాళ్ళకి ల లేబర్ పెట్టి అందుల వాల్ల అందులో మళ్ళ వాళ్ళకి ఫ్రీ ఉంటది వాళ్ళ చికా చికాకు ఉండ ఆది చెప్పి నేను కూడా పైకితాను
ఆ ఆ ఒక నిమిషం వాళ్ళిద్దరు ట్విన్స్ వాళ్ళిద్దరు ట్విన్స్ వాళ్ళిద్దరు తెలుసా
ఆ అదే సేమ్ ఇంకా పైకి రాబర్లు పేటెదంట ఇట్లా ఇట్లా మంచి మంచి చఊపుతారు రాలడి
ఆ ఆ పర్సనాలిటీకిి ఆ వాయిస్ కి సంబంధమే ఉండదు అసలు ఓ అమ్మా సైన్ సనాకొదు చిన్న పిల్గా
ఓ అన్నయ అన్నే అన్నే ఆయమలు కూడా గ బరుతల్మ్ అన్నే
ఆ అన్నయన్న అంటే అన్నయ నాప్త రట్నాళ్ళు
పటుకలా అంటుంది కవిత ఏంటుంది ఇకా ఇగో మొన్న వార్ వాటర్ కవిత ఆంటీ అయితే చూసుకుంటదే
అదే చూసుకుంటది కవిత చూసుకుంటది నాగ గూడ చూసుకుంటది
నాగక్క చూసుకుంటది ఉమా ఆంటీ
ఊ
బ్యాచ్ కొకలు చూసుకుంటలు గనీ ఈ ముసల్దయితే ఈ ఉపేనా డియుకీయతది
ఆ కొంచెం కొంచెం అది డబ్బు డబ్బు
డబ్బు మంచి
ఊ
తీసుకురారాదు మా అన్నయ్య ను చూడ బుద్దయ్ తంది ఇంత మంది చెల్లెలని తీసుకొచ్చి వెళ్తవ్ అని అంటాంది
ఊ
తీస్కోతలే రేప్ ఎల్లుండని
ఓకే మరి
ఊ సరే
ఊ